అవ్ ఏం చేస్తున్నారు
చేయలేదండి
ఊ మీరు మీ ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్ళారా
హవ్
హ వెల్లామండి ఓకే ఎక్కడికెక్కడికి వెళ్లారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కాశీ యాత్ర కు పోయినాం అండి వెళ్ళొచ్చారా మీరు
అవునండి
ఎప్పుడెళ్ళొచ్చారు
పు కొన్ని కొన్ని బాధలు భరించలేక వెళ్ళొచ్చామండి
ఓకే లైఫ్ అంటేనే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇవి
ఉ
అనిపిచ్చింది కాశీ ఎక్స్పీరియన్స్
కాశీ ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉంటదా అండి
ఓకే ఎవరెవరు వెళ్లారండి కాశీకి
కాశీకి మేము మా ఫ్రెండ్స్
ము మా ఫ్రెండ్స్ వెళ్లామండి ఓకే ఆ నేనైతే మా ఫ్రెండ్స్ తో కాలేజ్ లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ట్రిప్స్ కి ఎళ్ళాను రీసెన్ గా అరుణాచలం కి కూడా వెళ్ళొచ్చానండి బాగా అనిపించింది అంటే ఫ్యామిలీతో అంటే ఇంకా ఎప్పుడు ఉంటరు కాబట్టి అంత అనిపించదు అదే ఫ్రెండ్స్ అంతా అంటే మన ఏజ్ గ్రూపే ఉంటది మన ఐడియాలజీనే ఉంటది కాబట్టి ఫన్ ఫన్ గా అనిపించింది టికెట్స్ బుక్ చేసుకొని ఇట్లా ఎళ్ళొచ్చినాము అండి మేము ఆ నంది హిల్స్ కెళ్ళొచ్చాము మీరు నంది హిల్స్ కెళ్లారా
ఆ వెళ్లాం అండి
అవునా ఎక్స్పీరియన్స్ ఎలా ఉనిందండి ఎట్లా వెళ్లారు
కార్ లో చాలా సార్లు వెళ్ళము బైక్ లో కూడా చాలా సార్లు వెళ్ళను
ఆ ఇప్పుడు ప్రెజెంట్ అయితే బద్రినథ్ పొదం అని చూస్తాన్నా అండి బద్రీినాధ
అవునండి బద్రీనాథ్ కేదార్నాథ్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నామండి
మేము కూడా నాకైతే నాకు కేదార్నాథ్ వెళ్లాలనే చాలా ఇష్టం ఉందండి నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట్ ట అందుకు నాకు బద్రీనాథ్ లో కూడా శివుడే అండి ఉండేద్ అదే బట్ నాకు ఎక్స్పెషల్లీ నాకు కేదార్నాథ్ వెళ్ళాలంటే ఇష్టం అన్నమాట
అవునా అండి
అది ఎప్పుడేళ్తానో ఏమో కానీ నాకు డ్రీమ్ అనమాట
హు
మన ఫేవరెట్ పర్సన్ తో పుణ్యక్షేత్రాలంటే ఎక్కువయితే నేనేం వెళ్ళలేదు తిరుపతికేళ్ళిన
హు
ఇంకా అరుణాచలంకేళ్ళినా శ్రీకాళహస్ నా ఇంగా ఇవి శివుడివి హండ్రెడ్ ఎ లింగాస్ ఉంటాయి కదా అవి చాలా లింగాస్ అక్కడికేళ్ళినా దానికి దాన్ ఈ పేరు నా గుర్తుకు రాట్లేదు కా ఆ మహానందినే అదే పెద్దగా ఒకటి ఉం టది కదా పెద్దగా విగ్రహం ఉంటది
అవునండి మహానంది
ఓకే అక్కడికేళ్ళిచ్చినా ఏళ్ళోచ్చినం ఆ నాకు అంత అంటే ఊరి పేర్లే గుర్తునప్ అప్పుడు నేను కొంచెం చిన్నగుంటి స్కూల్ల్లో ఉంటినా సో నాకు అం త గుర్తులేదవన్నీ రీసేంట్ గా మీరు ఎక్ కెనోళ్ళొచ్చారా
అవునండి వెళ్ళామండి
చ్చరు ఎక్
అరుణాచలం, అరుణాచలం వెళ్లం, శ్రీశైలం వెళ్ళం, హోబులం వెళ్ళం.
ఓకే బ్ బాగా ఏళ్ళొచ్చారైతే మీకు బాగా ఇష్టమా. మ్మ్
అవునంటి. టెంపుల్స్ అంతే ఎవర్కు ఇష్టం ఉండదు చెప్పండి.
మ్మ్ నిజమే అనుకోండి. మనకి నార్మల్ గా ఉన్నప్పుడుయితే దేవుడు అయితే ఏం గుర్తుకు రాడు. బట్ మనం ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నా, బాధలో ఉన్నా దేవుడు బాగ్ గుర్తుకోచ్చేస్తాడ్ అందడ్ర్కి కదండి. నాకైతే నేను ఎక్కువ బాధగా ఉన్నప్పుడు. అట్లాంటప్పుడైతేనే ఎక్కువ్ గుర్తుకోస్తాడనమాట దేవుడా అనేసి.
భక్తి అనేది ఎప్పుడు ఉండాల అండి. బాధలు వచ్చినప్పుడే గాదు.
టది ఉంటది భక్తి అనేది ఎప్పుడు ఉంటది. బట్ మనం ఎక్స్పెషలీ ఇంగ టెంపుల్కిళ్ నం అంటే ఏదైనా మంచి అక్ కేషన్ అయినా అయి ఉండాలి లేకపోతే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి. ఇట్లా చెప్పుకోనేకి మనక్ కంటూ అక్కరూన్నారు అని నమ్మకం కోసమైనా మనం టెంపుల్ కేళ్తాం. అనమాట మ్మ్ మ్మ్ అదే అది కూడా నిజమే అనుకోండి.
హ్మ్
హ్మ్ జ్యోతిర్లింగాలాం టే ఇవి ఏంటి చెప్పండి. ఒకసారి
ఆ అమ్మవార్ది శక్తి పీఠాలు ఉన్నాయి. కదా శక్తి పీఠాలు, పజ్దేనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి కదండి. అమ్మవారిని ఇట్లా జ జరిగినప్పుడు ఒకో పాట్ ఒకో దగ్గర పడింది గాదా. అట్లా
హ్మ్ హు ఓకే ఎప్పుడు అనుకుంట్నరండి. ఈ ప్లానింగ్స్ అంతా.
మా పెళ్ళి అయిన తర్వాత అనుకుంట్ టున్నామండి. మా వార్తో వెళ్ళాలని
ల్లనికి మీ వారా మీ ఆవిడతోనా
ఆ మావిడతో
ఓకే ఓ కే ఇప్పుడు అంటే ఎప్పుడునా ప్లాన్స్ ఉన్నాయండి పెళ్లి గురించి చి ఓకే అవును మీ దృష్టిలో పెళ్ళి అంట అంటే ఏం టండి
అ దృష్టిలో పెళ్ళి అంటే అ రెండు ఫ్యామిలీస్ కలవడం
అ
ఆ ఆనందంగా ఉండడం హ్యాపీగా ఉండడం
వందేళ్ళు సంతోషంగ మా ఆవిడను చూసుకోవాలని కోరుకుంటుాన్నాం కే మంచిగా ఉందండి అంటే ఆ అంటే మా వుల్ గ పెళ్ళన్ అంటే ఉన్నాయండి ఎందుకుండ వ్ అందరికీ ఉంటాయి పెళ్ళి అనేది పెద్ద విషయం కదా లైఫ్ లో
హ
ఇద్దరు మనుషులు కలిపి ఒకటి అవ్వడం రెండు ఫ్యామిలీస్ అదే రెండు ఫ్యామిలీస్ కలిపి సింగిల్ ఫ్యామిలీ అవ్వటం ఆ పెళ్ళి అంటే ఇంగ వామ్మో త్ చాలా పన్లులు ఉంటాయి ఇంకా అన్నిీ వెడ్డింగ్ కార్డ్స్ నుంచి రిసెప్షను కళ్యాణ మండపము
అమ్మాయిలకి మేకప్స్ డ్రెస్సెస్ చాలా ఉంటాయండి అవు
తప్ గురి అ ఇంకా లైఫ్ లో పెద్ద విషయం జరిగేటప్పుడు ఇంకా మంచి కనిపించాలి కదండి ఫోటో పుటోస్ మనించిగా రావాలి గ మందం గ్
ముక్కు పుడుకలు చవ్ చౌ లో
అయ్య బాబోయే ఎందుకు అలా అంటున్నారు మీరు విజయ్ దేవర కొండ రష్మిక పెళ్లి చూసారా ఇలా జె అసలు ఆ హీరోయిన్ అల్ జల్ రీ కంటే హీరో జల్ రీ నే హాయిలే ట్ ఇట్టయింది
మ్మ్ రియల్ లైఫ్
ఎందుకు జరగవ్ మనం అంటే మన డిస్ జైన్ చేసుకోవాలి మనం అలా ఉండాలి అనన్ ఏం చేసుకున్న ఈ కాలంలో అబ్బాయిల్ పేరెంట్స్ సైడ్ ఎలా ఉన్నోరో అమ్మాయి పేరెంట్స్ వేరెలా ఉన్నారో కాదు కదండి పెళ్లి చేసుకునేది మీరు కదండి పెళ్లి చేస్ కాబట్టి మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేస్ కోవాలండి
మ్మ్
అంటే వాటి ఫస్ట్ డబ్బులుండాలి ఫస్ట్ డబ్బులుండాలి మంచిగా డబ్బులు సంపాదిచ్చుకోవాలి మనీ మ్యాటర్స్ అండి దేనికైనా సరే మనీ ఉన్ టే అన్ని జరుగుతాయి మనం గుడా వా లగ్జరీగా పెళ్ళి చేసుకోవచ్చు
ఈ కాలంలో అబ్బాయల్కి పెట్టి చేసేంత ఎవరున్నారండి చెప్పండి
మీరు సంపాదిచ్కోవాలండి మీ మీది మీరు తెచ్ కోవాలండి మీరు సంపాదిచ్కుంటే అవతల ఆపోజిట్ అమ్మాయి గుడ సంపాదుచ్కొని మీరుద్దరు సంపాదిం న డబ్బులు మీకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంతే ఒకరు మనక్ కోచ్ మచ్చి చెయరు కదా ఏవి మ్మ్ ఐడియాలజీ అండి అని అంతే మన లైఫ్ ఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్న థాట్స్ ఉండాలి ప్లాన్ చేసుకోవాలండి ప్లాన్ చేసుకుంటేనే జరుగుతయి. చాలా బాగున్నాయండి ఇట్లాంటివన్నీ ఉండాయ్ ఉ ఉండాలండీ లేకపోతేే ఎలా అండీ అయి ఐడియాలజీ లేక ఉంటే కష్టం కదా కలీం మనకంటూ మన ఓన్ థాట్స్ సోన్ ఐడియాస్ అనేటిఉన్ అంటే ఒక చెప్పి మనం ఫాలో అవాల్సిన అవసం ము ఉండదన్మాట మనవి మనమే చేసుకోవచ్చు లైక్ ఇలానే ఉండాలి అలానే ఉండాలి అనేసి
మ్మ్ అవునండి
మ్ చెప్పండి ఇంకా మీరేమైనా
ఇంకేమేమి ఇల్లు ఏమన్నా ఆ ఇలాంట్ అన్నీ ఏమన్నా ఉన్నాయా అండి ప్లాన్స్ ఏమన్నా
లైక్ అంటే ఎట్లా
ఇల్లుకట్
ఇల్లు కట్టి ఇవ్వడం గాని ఇట్లాంటి ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా అండి అవునండి ఇప్పుడు మనం ఇప్పుడు ఊ నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే అక్కడ నాకంటూ ఒక ఇల్లు ఉంటది మా వారిది నాది అనేది ఒక ఇల్లు ఉన్ మన పేరెంట్స్ మనంకి ఇంత పెద్ద ద చేసినందుకు వాళ్ళకి ఇక్కడ చూసుకోవాలి ద వాళ్ళు కూడా సేఫ్ ప్లేస్లో ఉన్నారా లేదని చూసుకోవాలి కదా మీకు అలా ఏమైనా ఉందా అండి
ఇప్పుడు నేన్ కూడా ఇంకా స్టార్టింగే కదా ఇదంతా నేను కూడా మంచి హౌస్ బిల్డ్ చేసి కొద్దిగా మంచిగా మా పేరెంట్స్ నీ గాని మంచి పొసిషన్ లో పెట్టుకోవాలని చూసుకుంటున్న
అనుకుంటున్నారా మీరు కూడా అమ్
అవునండి
సరే అండ్ మీరు మంచిగావంట ఎస్కల్ ఎ వన్ వంట ఏస్ పెట్టీ ఇక పేరెంట్స్ లుంచి ఆలోచించవాలంట్ అంటే బాగుంటదండి అమ్ ప్రతి అబ్బాయి ఆ థింగ్ చెస్తే బాగుంటది
మ్మ్
మ్మ్
చూసుకోవాలి కదండి ఎవరు చూసుకుంటారు పేరెంట్స్ ఈ కాలంలో ఎవరు చూసుకోవడం లే అందరు ఓల్డేజ్ హోమ్స్ లో వొదిలి పెట్టేస్తుండ్రు అలా కాకుండా మంచిగా చూ
మనం ఇప్పుడు మనకి చిన్నగా ఉన్నప్పుడు ఊ మనల్ని ఎలా అయితే వాళ్ళు చూసు కున్నారు పెద్ద అయినప్పుడు వాళ్ళకి మనకి ప్ చిన్నపిల్లలగా మనం వాళ్ళని చూసుకోవాలి బట్ మాక్సిమం ఏం చేస్తున్నారు పెద్ద తయ్ వాళ్ళు డబ్బులు సంపాదించిన లోపలా వాళ్ళ క్ వాళ్ళ స్వార్థం చూసుకుంటారు అవును
ఇక్కడంటే ఇక్కడ అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అరే మనకు వాళ్ళే కదా లైఫ్ ఇచ్చింది వాళ్ళని మంచిగా చూసుకుందాం అని కూడా లేదు కొంతమందికి అయితే
హ్మ్ అవునండి ఈ కాలంలో నాకు కూడా అ
అనిపిస్తుంది చానా పేరెంట్స్ ని వదిలేసి ఇట్లా చేసేస్తున్నారు కొంతమంది చంపేయడం ఇలా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి మ్మహ్హ్ హ్మ్ అదే అండి మనకి ఎంత స్టేజ్ వచ్చినా కూడా మనం రుట్స్ ని మర్చిపోగుడదు అనమాట మనం ఎక్కడ నుంచి వ చమ ఆ రూట్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదు అలానే డౌన్ టు ఎర్త్ ఉండాలి ఎంత సంపా చిన ఎం త హైయర్ పొజిషన్స్ లో మనం ఉ ఉన్న మనం ఎక్కడ నుంచి వచ్చామనేది మాత్రం మనం మర్చిపోకు కూడదనమాట
అవునండి
హ్మ్ ఇంకేంటండి థ్యాంక్స్ అండి మీరు కూడా మంచిగా మాట్లాడుతున్నారు
హ్మ్
ఓకే అండి థ్యాంక్
మీతో మాట్లాడడం ఈరోజు నాకు గర్వంగా ఉందండి
గర్వాంగానా ఏంటండి అంత పెద్ద అంత పెద్ద మాట అనెస్ తరు
మంచి నీతి వాక్యాలు నీతి మాటలు చెప్పారు కాదఅండని ఎందుకండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి మీరు కూడా బాగా మాట్లాడారు
అవునండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి
ఓకే అండి బాయ్
డౌన్ టు అర్త్ పర్సన్ అండి థ్యాంక్ అండి బాయ్ అండి
బాయ్ అండి
బాయ్ అండి